హలో
హలో మేడం వాయిస్ వస్తుందా మేడం
ఆ వస్తుందండి
ఆ బాగున్నారా మేడం
అవును
ఏం చేస్తున్నారు మేడం టిఫిన్ చేశారా హలో హలో వాయిస్ క్లారిటీగా ఉందా మేడం హలో
హలో
హలో వస్తుందా మేడం
ఆ వస్తుంది నాది వినిపిస్తుందా మీకు
ఆ సరే సరే ఆ వినిపిస్తుంది అదే కొంచెం బ్రేక్ అవుతుంది వాయిసు
అవునా తిన్నారా మరి
ఆ మేడం
తిన్నారా
ఆ తిన్నా తిన్నా మేడం మీరు తిన్నారా
మ్మ్ తిన్నం
ఆ ఏం చేస్తున్నారు మేడం అయి ఏం చేయలేదు మేడం
అవునా
ఆ
ఏం చేస్తున్నారు మరి
వంట చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా మేడం మధ్యాహ్నానికి
అవునా మార్నింగ్ చేయలేదా
మార్నింగ్ టిఫిన్ చేసేసాను ఉప్మా చేశాను
మ్మ్ హ్మ్
ఆ అది తినేసి వెళ్ళిపోయారు ఇక మధ్యాహ్నానికి రెడీ చేయాలని చేస్తున్నా మేడం
ఓకే
మ్మ్
ఇంకా ఆ నేను స్టూడెంట్ అన్నమాట హౌస్ వైఫ్ కాదు స్టూడెంటే
స్టూడెంట్ ఆ మీరు
అవును
ఆ ఓకే ఓకే మేడం
మ్మ్ హ్మ్
ఇంకా ఏంటి మేడం చెప్పాలి హలో హలో నివాల్స్ చాలా బ్రేక్ అవుతోంది మేడం హలో హలో మీ వాయిస్సు చాలా బ్రేక్ అవుతుంది క్లారిటీగా రావట్లేదు